హలో నమస్కారం అండి
నమస్కారం మండి ఏహే సౌండ్ నయే అసల్కి బాగున్నారండి.
అవునండి బాగున్నాం అండి మీరు బాగున్నారా.
ఆ ఏం చేస్తారండి
ఏం లేదండి
అయిందా అండి వంట మీది
ఆ వంటా ప్రిపరేషన్ జరుగుతుందండి ఇప్పుడు.
ప్రిపరేషన్ జరగుత్
అవును ఆ టమాటో చేస్తా అనే అనుకుంటున్నా అండి. టమాటలో పలగ్ కొట్టి ఎగ్స్ వేస్తాను.
ఆ అచ్చ అచ్చ అచ్చ ఆహా మరి ఇంకేంటి విశేషాలు అందరు బాగున్నరా.
అవునండి బాగున్
ఆహ మీ పాపా ఎలా ఉంది ఆ అండి లేదండి ఇంత తొందరగ తినమండి మేమ్
లేట్ ఏ తింటరా
అ మేమ్ లేట్ తింటం తొమ్మిది అయితది
హా హా ఏం చేస్తారండి వంట అయిందా మరి.
ఆ ఇప్పుడు కొన్ని రైస్ పెట్టాలే పప్పు ఉందండి. పొద్దున్న పప్పు చేశాము బియ్యం పెడుతుందండి మా కోడలు.
ఆహా
మా మనుమరాలు టీవీ చూస్తుందండి కార్టూన్ చూస్తుంది
అవునా అండి
ఆ ఏడుస్తాంది ఇంకా పెట్టకపోతే అవి ఏంటి ఆ ఆడుకునే బొమ్మలు ఇస్తే వద్దంట టీవీ కావాలంటా
ఆహా మంచిదే అండి మీ మన్వరాలు టీవీ చూ స్తా అంటుంది ఒక్కొక్క పిల్లలు అయితే ఫోన్ వదల పెట్టరు మరి
ా అసలు వద్దంట టివి కావాలంట
ఉమ్మ్ మా పాప కూడా టీవీ చూస్తదండి
ఆ ఆ ఇప్పుడు బాగా తింటారు పెరిగిన కొద్ది ఎట్లా ఉంటదొ ఇగ
ఆ
నిన్న పెళ్ళకి ఎళ్ళారనేమో ఎలా అయింది పెళ్ళి మీ
అవునండి మంచిగా జరుపుకున్నాం మా కజిన్‌ ది పెళ్ళి ఉండే అండి
అయ్యిందా బాగా మంచిగా జరిగిందాండి
అవునండి చాలా మంచిగా జరిగింది
ఏం చేశారండి మరి
ఆ హలీం చేసారు బిర్యానీ చేసారు
ఉమ్ ఇంకా స్వీట్ చేసారాండి ఏమన్నా
అవునండి ఖద్దు ఖీర్ చేసారండి
ఆహా బాగున్నాదండి
అవునండి టేస్ట్ టేస్ట్ ఉంది
టేస్ట్ ఉండేనా బాగా
దాలో
మ్మ్ఉహ్మ్ పెళ్ళి కొడుకు నుండి ఎల్లిరా పె అబ్బాయి నుండి ఎల్లీరా అమ్మాయి నుండా
సైడ్ నుంచి వచ్చిందండి అయితే ఇగ పెళ్లి కొడుకు వాళ్ళు మాకు పాతోల్లే చుట్టాలే బాగా ఇప్పుడు కొత్త రిలేషన్ కుదిరాయాండి
ఆహా
అయితే ఇటునుంచి వెళ్ళామండి
ఆహా
ఆ
పా అమ్మాయికి ఏం తీసుకొచ్చారు చీర సారీ మరి డ్రెసా అండి
ఎవరండి
అమ్మాయికి
అమ్మాయికా అండి లేదండి లాచా తీసుకొచ్చారు అది కట్వేర్ లాచా అంటారండి కోటి వరకు ఆహ అది తీసుకొని వచ్చరు చాలా మం
అసలు బాగా హెవీ ఏస్తారు కదండి
అవునండి బాగా హెవీ మంచిగా అనిపిచిందండి పాప గూడా పెళ్ళికూతురు
ఉమ్మ్ ఎర్రగుందండి ఆళ్ల పాప
ఆ అవునండి
మ్మ్ఉహ్మ్
వాళ్లది లవ్ మ్యారేజ్ అండి మంచిగ గా అవునండి
మరి రిసెప్షన్ ఎప్పుడుందండి
రిసెప్షన్ కి ఈరోజు బాగా అలసిపోయానుమండి రేపే ఆ నిన్న రేపు ఉందండి ఈ రోజు
ఆ
లేదండి ఈ రోజు గ్యాప్ తీసుకున్నాం బాగా డ్యాన్స్లు అయినయ్ మా చిన్నా అత్తమ్మా బాగా డ్యాన్స్ చేసింది వాళ్ళ కాళ్ళు అవి ఇవి నోస్తాయని అందుకు కోసమిగ ఒక రోజు గ్యాప్ ఇచ్చామండి
అచ్చ ఆహా
బాగా చెప్తాదండి మా చిన్నత్తమ్మా
ఏహె అయితే కాలు నొస్తాన్నాయని గ్యాప్ ఇ చారా ఆలత్తమ్మ ప్రిస్టి తీరిస్తా
ఆ మా లేదండి మొత్తం పని ఆమెనే చేస్తది మ చిన్న మామా అత్తమ్మా అయితే మా మావయ్య గారు అంతా ఏం లేదండి కానీ మా అత్తమ్మనే బాగా డ్యాన్స్ చేస్తది అటు ఇటు
లేరా అండి
ఆ జేయ్యారండి మా మావయ్య గారు డీసెంట్ గా ఉంటారండి అందుకోసం ఇగ ఆమెకి బాగా చేతన్నం కాదండి
ఆయ మా అత్తమ్ మీ అత్తమ్మ గురించి వాళ్ళు
అవునండి అవును మా అత్తమ్మా ఇగా ఇంటికొక్కరు పెద్దరికం అని ఉంటది కదా అండి ఇది వాళ్ళే చేస్తారు ఇ ఈ చేస్తారని ఉంటది గదా అట్లానే మా అత్తమ్మ అండి వా ఇంట్లో
ఆ ఇంట్లో అత్తమ్మంటే ఆళ్కకి ఇష్టం గావచ్చు
ఆ అట్లానండి ఆమె గూడా టూ సైడ్ నుంచి ఉందట అందు కోసం కొంచెం ఎక్కువ ఇగ ఆమెకి అందుకోసం మీద వాళ్ళ గురించి ఆలోచించి ఈ రోజు గ్యాప్ ఇచ్చి రేపు చేస్తున్నారు
ఊహుమ్ మరి ఇంకేంటి విషయా
ఇంకా చెప్పాలండి మీరే విశేషాలు ఇగ
ఆ మరి రేపు రిసెప్షన్ లో ఏమేమి ఉంటాయో మరి
ఏమోనండి ఇగ తెలవది ఎందుకంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళాం గదా పెళ్ళి కూతురు నుంచి ఆ అందుకోసం అంత తెలవది
ఉం మీరు తీసుకున్నారండి మరి షాపింగ్ చేసారండి
అవునండి బాగా పదివేలు చీరలు కొనిచ్చారండి మా ఆయనే
ఆహా
ఆ అది తీసుకున్నాను ఇంకా రిసెప్షన్కి పో మార్నింగ్ వెళ్తానండి షాపింగ్కి ఆ అవునండి పాతగా అయితది కదా ఈ రోజు తెసుకుంటే అందుకోసం రేపు పొద్దుగా అనేది
రేపు పొద్దున్న వెళ్లి మరి స్టిచింగ్ చేస్తాదా అండి
ఆ టిఫిన్ మహో వెల్క ఇక్కడ హోటల్ ఉంది దోస హోటల్ ఇక్కడ తినేసి షాపింగ్కి వెళ్తానండి
అంటే పొద్దున్న వెళ్తారు ఆహా అట్లా అట్లా అనటం లేదు స్టీచింగ్ అయితాద, అని అడిగిన,
అవునండి, డబ్బులు, ఇస్తే, ఒక్కగంటలోన, కూడా, కుట్టిస్తా.
కుట్టిస్తారా, అంటే, కొందరు, ఎమర్జెన్సీ, కుట్టివ్వారు. కదా, కాదని, అంటారు. కదా, మా, దగ్గర, అయితే, కొందరు, తొందర, కుట్టియం, అమ్మ, ఇంత, తొందరగా, కాదు, మాదగ్గర, బాగా, గరిరాకుందని, అంటారు. ఒక, రెండు, మూడు, రోజులు, వేస్తేనే, కుట్టిస్తారు.
అవునా, అండి లేదండి, మా, సైడు, ఒక, గంటలో, మార్కెట్, లో,
కట్టిస్తారు. ఆ చాలా, బాగుంది. మరి, ఎప్పుడైనా, మాకు, టైం, పడితే, మాకు, చెప్పండి, మేము, చెప్తామండి. మాకు, ఎప్పుడైనా, కుట్టివ్వండి.
అవునండి, చెప్తాను, కదండి మీరు, తీసుకోండి, ఒక గంట, రెండుగంట ఇ మీకు కుట్టి పట్
ఆ, మరి, ఏం, తీసుకుంటారండి. రేపు,
ఆలోచిస్తున్నానండి, ఇక, నిన్న, శారీ, అయింది.
ఆ,
ఇక, ఇప్పుడు, ఏం, తీసుకోమంటారు, మా, ఆయన, గారు, మరి,
ఆహా, మీరు, కూడా, లాంచ, తీసుకోండి, రేపు, రిసెప్షన్, కదా
ఆ, అది, ఓల్డ్, అయిపోయిందండి. లాంఛాలు
మరి, పాయాంట్, షర్ట్, తీసుకుంటార, అండి, మరి, బాగుంటాయి.
అదే, చూ, స్తున్నానండి. ప్యాంట్, షర్ట్, అయితే, మంచిగా, ఉంటది. వెస్ట్, అండ్, ఫ్రీ, ఉంటది. కదా, అని, ఆలోచిస్తున్నాను.
ఇప్పుడు, చీరలు, ఎవరు, కడతారంటే, వేస్తే, డ్రెస్సులు, లేకపోతే, టీ షర్ట్లు, పాయింట్స్,
అవునండి. అదే, ఎక్కువ,
అదే, మరి, ఎట్లుందని,
అవునండి. ఇక రేపు, షాపింగ్కి, వెళ్తే, తెలుస్తదండి. ఏ, ఏ, విధంగా, ఏ, రేట్లు, ఉన్నాయో,
ఆ,
అది,
ఇంకా, మీరు, చేసుకున్నారా, మరి,
అవునండి, మేము, ఇప్పుడు, చేయమండి. మామూలుగా, ఇంట్లోఇది, పట్టుకుంటాం. మా, ఆడబిడ్డ, కొడుకు, అప్పుడు షాక్
చేస్తారా మేము అన్ని పెళ్ళిలో చేసుకుంటామ అండి
అప్పుడు, మా, మా, సొంత, ఆడబిడ్డ, కొడుకుది, పెళ్లి, ఉందండి.
ఆహా,
అప్పుడు, చేస్తామమండి.
అవునా, అండి
ఆ, అండి,
ఇంకా,
ఆ, మా, అప్పుడు చేస్తాం, ఇక మాకు, అప్పుడు, మాకు బాగా, ఖర్చు, ఉంటుదండి.
అవునా, అండి, ఏం, ఖర్చులు, ఉంటాయిండి. పెళ్ళిళ్ళు, చేసే టోళ్ళకి, కదా, ఉంటది.
అండి,
పెళ్లి, చేసటోళ్లకి కదా ఖర్చులు ఉంటయి.
ఆ వాళ్ళకి ఎట్లా ఖర్చులు ఉంటాయి కాని మాకే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మేము చెయ్యాలే
ఆా
వాళ్ళకు పెట్టా లే కట్నాలు ఆ మళ్ళీ మాకు చెయాలే అ ఆగో ఇప్పుడే చ్చిండండి మా మా ఆడబిడ్డ కొడుకు పెళ్ళికొడుకు అచ్చిందండి ఆ ఆ చీరా వ చీర ఏరుర్కుంద ఇడతార అంద న ఇ మా అబ్బ అమ్మ ఆడబిడ్డ కొడుకు
అవునండి అది ఉంటారు కదా చెప్తే చేసి చూపెడతారండి
అవునండి
కొందరు చెప్పడానికే ఆలోచిస్తాడు మా మాకు కజిన్ అట్లా కాదండి
ఆహా ఎ చాలా బాగా అబ్బాయండి
అవునండి
ఉమ్ మేము అక్కడ ఇక్కడ చేయమండి మేము ఢిల్లీకి పోతాం ఈసారి హైదరాబాద్ లా పాతగా అయిపోయిందిరే షాపింగ్ చెత్తవ్
ఆహా ఢిల్లీక ఢిల్లీకి ఎందుకండి సూరత్ సూరత్ లో బాగా తకు క్కు ఉంటద్
ఆ సూరత్కి ఎళ్తామండి అక్కడ ఎందుకంటే ఆ ఆ ఆడబిడ్డ బిడ్ ఎలాకుతే కావాలి కదా ఆడకయలి మంచిగా చీపులు దొరుకుతాయి ఆడకయలిద ఎత్త
ఓ అట్లనాండి మంచిదే అండి మీరు వెళ్తారా లేకపోతే ఆడబిడ్డతో పాటు వెళ్తాత్ తరా పెళ్లికొడుకు బట్టల్ పెళ్లి కూతురు బట్టలు తీసుక రా రావడానికి వెళ్తారా
అవునండి పెళ్లి కూతురు వాళ్ళ ఆడి బిడ్డ లకు పెట్టాలి కదా అందుకే అక్కడ బాగా మంచిగా దొరుకుతయి
అవునా అండి మరి మీకు పిలిచారా అండి రమ్మన్నారా
ఎరుకున్న చీర పెడుతున్నా న్నాడండి
అవునా మంచిదే కదా అండి
అదే మర్ ఆ ఆ మరి చెప్పండి సరే మరి మాట్లాడిన అందుకు
ఎ
హ చెప్ ఆ సార్ సర అహ చెప్పనామ్మా
నమ్మొద్దండి
అయిపోయినాయ మరి ఇంకా విశేషాలు ఉ విశేషాలు అయిపోయినయా
కాలేదండి ఇంకా బాగున్నాయి విశేషాలు చెప్పడానికి
ల మాట్లాడనందుకు ధన్యవాద ఎలా టైమ్ ఇచ్చినందుక చాలా చా